ఆయ్ బాబో
హాయ్ హాయ్ బాగున్నా బాగున్నారా
బావునా పెళ్లిలో సీజన్ కాదా ఏమన పెళ్ళిళక్ రెడీ అవుతున్నార
ఆ పెళ్ళిళ్ళు ఉన్నాయి పెళ్ళిళ్ళ తో పాటు పిల్లలకు ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి మిస్ అవాల్స్ వస్తుంది పెళ్లిిళ్ళు
అయ్యో ఎట్లా మరి పెళ్ళిళ్ పాపం వాళ్ళ లైఫ్ లో ఒక్కసారీ కదా కొనేది
అవునవును ఏం చేద్దాం అందుకే పెళ్ళిళ్లు పెట్టుకొచ్చిసుకోవాలినుకున్న ఇప్పుడు అన్ని ఆలోచి ముహూర్తాలు పెట్టు
కాదా మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్స్ టైమ్నే ఉంది పెళ్ళిళ్ళు నేను కూడా ఈ రోజు మాకు కావాల్సిన వాళ్ళం మా బ్రదర్ పేళ్లి మిస్ అవ్వాల్సి వచ్చింది వెళ్ళలేకపోయినాం ఇక మాకు వీలు కాలేదు ఫిష్ ఈ ఏంటంటే మాకు కొంచెం ఫైవ్ అవర్స్ జర్నీక్క నుంచేళ్ళి ఏ లోకల్ అంటే మ్యానేజ
అ అ ఎన్ని అవర్స్ జర్నీ అయినా తప్పదు కదా దగ్గర వాళ్ళ పెళ్ళికి వెళ్ళాలంటే
కదా మిస్ అయినట్టే అయిపోయింది అయినా అప్పటిలాగా పెళ్ళిళ్ళు ఇప్పుడుక అప్పుడు పాతకాలంలో పెళ్ళిళ్ళు బాగుంటుండే చుట్టాలైనా బంధువులైనా ఒక వన్ వీక్ ముందొచ్చి
ఆ వన్ వీక్ ముందేళ్ళి అన్ని సద్రి పెళ్లి కొడుకుని చేసి చదిరే వాళ్ళు ని ఇప్పుడు ఏమున్నా వన్ డే మార్నింగ్ వెళ్ళడ ఈవినింగ్ వచ్చేయడం
మళ్ళీ వెళ్ళిన కాడే కూడా సెల్ఫీ తీసుకున్నామ స్ట పెట్టినమా వచ్చినామా అంతే
అంతే స్టేటస్ పెట్టినామా ఇంత మంది చూసి స్టేట్
పులు లేవు ఆ ఎంతమంది చేసిలైక్ క్లేమిచిల్ వీళ్ళు చూలేదు వీళ్ళు ఎందుకుళ్లేదు ఎందుకుఊలేనా స్టేటస్ లైక్ ఎందు కొట్టలేదు అంత బాలేదా
అంత పోగరా ఇవ్వేగ దా ఇంకా
ఇట్లేనె అవుతుంది పెళ్ళన్నా కూడా ఇంట్రెస్ట్ అనిపిస్తలేదు కదా ఒకప్పుడు పెళ్ళి అంటే ఎంతో సంతోషం స నంబర్ వన్ ఇప్పుడు స్టార్టింగ్ అనిపిస్తుంది అదా వెళ్ళడాలు కూడా ఇంట్రెస్ట్ అనిస్తలేదు ఎవరెవరు చుట్టాలలో ఆ చుట్టాలలో ఎవరెవరు పెళ్లి వాళ్ళు ఉన్నారు ఏ జీవాళ్ళు ఉన్నారు ఎప్పుడు వీళ్ళు పెళ్లి పెట్టుకుంటారు కాలస్ లో పెట్టుకుంటే బాగుండేయి ఎంజాయ్ అయొచ్చ అనుకునేటోళ్ళు
అవును
ఇప్పుడు ఎవ్వరితో సంబంధం లేదు వాళ్ళకు వీలైనప్పుడు పెట్టుకుంట వాళ్ళు ఎవరు వచ్చినా రాకపోయినా సంబంధం లే పెళ్ళి అయిపోయిందా లేదా
అంతే ఎవరు వచ్చినా రాకపోయినా పెళ్ళ
అడుగుతుండే కదా అండి ఇట్లా మన పెళ్లి పెట్టు కుందాం అనుకుంటున్నాం మీకు పనులు ఉన్నాయా ఏమైనా చూసుకోండి కుదురుతుంది ఫ్యామిలీల అందరినీ పలిచి సంప్రదించి ముహూర్తాలు పెట్టుకునేటోళ్ళు కదా
అవును
అసలు ఇప్పుడు ముహూర్తాలు పెట్టుకొని కాడు పెట్టదాకా కూడా అసలు లేదా తెలియట్లేదు అవును నిజంగా వా ఇప్పుడు దాదాపుగా ఇంటిక వచ్చి ఎవరు ఇస్తున్నారు అ ఇంటింటికి వెళ్ళి చక్కగా మంచిగా బొట్టు పెట్టి కార్సు సెంట్ కొట్టి దానిలిండా అది నిజం అట్లా ఇంటి చాలా తేడా ఉంటది కదా వాట్సాప్ లో కార్డు పెట్టిన దానికి
ఏదైనా ఇంటికొచ్చి పిలిచేదానికి చాలా తేడా ఉంటది అవును అదో ఆప్యాయ
అదే ఆప్యాయతే చూసినట్టు ఉంటది మన వాళ్ళను అట్లే రావట్లే ఇప్పుడు నిజమే చెప్తున్న ఈ వాట్స్ అప్ ఈ సెల్ టెక్నాలజీలవల్ల అసలు అప్పుడు కామ్ కార్డ్స్ పెట్టడానికి ప్లేస్ సరిపోయేది కాదు పెళ్లి కార్డ్స్
అవును ఇంత
టితూరి రకరకాల ఏమో ఏమో బొమ్మలి
అవును డిజైన్స్ కట్ చేసుకునే వాళ్ళం ఇప్పుడు చూద్దాంమన్నా కార్స్
దాని మీద వినాయకుడు బొమ్మ ఉంటే దాన్ని చక్కగా కట్ చేసి దాసి పెట్టుకునేటోళ్ళం ఇప్పుడైతే ఏది లేదు కదా
అవును అవును ఎంతయినా పాతకాలం రోజు జులే బాగుంటా
ఆ రోజే బెస్ట్ అప్పటి కాలాలు ఇగ రావు
ఇద ఇంకెంత ఎంత అప్డేట్ అయితదో ఈ అంత టెక్నాలజీతో
ఇస్తరు మళ్ళీ ఇంకేమన్నా వస్తుదేమో చు కూడా లై ఇంకా కదా అప్పుడు అందరి ఇళ్ళకి వెళ్ళుడు చూసినట్టు పలకరిచినట్
అవునండి సమ్మర్ హాలిడేస్ వస్తే కూడా అమ్మమ్మ వాళ్ళ ఇళ్ళని త నానమ్మ వాళ్ళు ఇళ్ళలని ఎన్నెన్ని రోజులు స్ సరే బాగా గడిపే వాళ్ళం పల్లెటూరు వాతావరణం ఎంత్ అంట బాగుండ్ ఎది
చాలా బాగుండది ఇప్పుడు పల్లెటూళ్లు కూడా పల్లేటూర్ లాగాలేనే లేవు మొత్తం పట్ట్ లే అ సిటీ లాగానే మెయింటైన్ చేస్తాారు వాళ్ళు కూడా ఇనో అడిబుల్ ఆ పల్లెటూరే అవి లేనే లేవు చక్కగా ఉంటుండే అప్పుడు పూలాలు మంచిగా మార్నింగ్లు ఇవ్వడము బావులు చెరువులు ఆడుకోవడము ఇవి మన ఈ వేరుసేనగా గింజలు తీసుకొచ్చు పోవడం పిల్లలకు మల్ల సాంబార్ ఎ అంటే మామిడికాయ తోటలల్లా వెళ్ళి మామిడికాయలు ఎత్తుకోచ్చుకుచూడు
అవును పచ్చి మామిడికాయ అయిన అది ఉప్పు కారం వేస్ కోన్చ్ హఫి తినేవాళ్ళం ఎంతయిన ఆ రోజులే బాగుండేవి
ఇప్పుడు ఏవి లేవు అన్ని మిస్ అయినాయి మన జనరేషన్ తోనే అయిపోవచ్
అవును ఇంక అదే మన జనరేషన్ తోనే లాస్ట్ ఇంగ మన పిల్లలు ఏముంది టీవీలు ఫోన్లు వీటికి నాలుగు గోడల మధ్యలోనే అయితున్నారు
నాలుగుగోడల మధ్యనే ఉంటునరు వాళ్ళు ఎన్నో మిస్ అయితున్నారంట
అవును మనం జేసిన ఎంజాయ్ లో వాలు చేసేది తక్కువే
తక్కువ మరి వాళ్ళును మనం చేపిద్దామని మనకు అంత ఒపి ఉంట్టలేదిక ఎందుక్ అలా వాళ్ళు కూడా స్కూల్ వాళ్ళను పంపించడమే పెద్ద టాస్క్ స్కూల్కు మళ్ళ వచ్చిన్ తర్వాత మల్ల అన్ని చూసి కోవాలే మళ్ళ రేపటికి ఏం ప్రిపేర్ చేయాలి ఎట్లా ప్రిపేర్ చేయాలి ఎట్లా పంపించాలి కాగా ఏ
ఆ అంట్లు దోముకోవాలి ఊడ్చుకోవాలి తుడ్చుకోవాలి బట్ టల్ మిషన్ లో వేయాలి ఆ పెట్టాలి వాడ్
ఇంత వరకు యేసిన్ తర్వాత ఇంకా వాళ్ళని మనం ఆడించే అంత ఓపిక వున్ టాద
అవును మన అమ్మ వాళ్ళు మనకంటే స్ట్రాంగ్ ఉండేది మన పిల్లలు మనము కొంత బ్యాటరు ఆ అవునవును అంటే ఇవన్నీ మన చి సైడ్ లేని ఫుడ్ కదా వాళ్ళు ఆర్గానిక్ తిన్నారు బాగా హెల్దీగా ఉన్నారు ఇప్పటి వరకు బెటర్గా తిన్న
వాళ్ళు తిన్నారు కాబట్టి మనం ఎంతో కొంత హెల్దీగా ఉన్నాం వాళ్ళ కడుపులే పుట్టినందుకు
అవును
ఈ మాత్రమన్నా
అవును అవును
ఇప్పుడు వాళ్ళు ఎంత ఎజెడ్ అయినా స్ట్రాంగ్ గా నడుస్తారు ఇప్పుడి జనరేషన్ వాళ్ళు కాళ్ళ నొ నోప్పులు కిళ్ళ నొప్పులు థర్టీ ఇయర్స్ కె మోకాళ్ళ నొప్పులు హెడ్డేక్ అసలు అప్పటోళ్ళకు అసలు మనకు హెడ్డేక్ ఎన్ అంటే ఏంటో తెల్సా
చిన్నప్పుడు తెలికుండే హెడ్
ఎడంటే అసలు ఎడ్డెక్ అంటే తెలియకపోయేది కదా ఇప్పుడు చిన్న పిల్లలకే కాసేపు రాస్తే వాళ మమ్మీ హెడ్డ వస్తుంది చిన్న చిన్న పిల్లలకి కలద్దాలు
ఆ అవును అంతా పొల్యూటెడ్ ఎయిరు పొల్యూటెడ్ ఫుడ్ వల్ల ఉమ్
హెడ్డేక్ వస్తే అసలు హెడ్డేక్ అంటే ఎట్లుంటుంది అనుకునేవాల్
ఔన్ ఔను చిన్నాప్ ఇప్పుడు ఉన్న జన్రేషన్ లో చిన్న పెద్ద తేడా లే. ఉన్నందరికీ హెడ్డేకు మో.
హెడ్డేకు స్పెడ్సు కాళ్ళనొప్పుళ్లు అంత ఫుడ్డ్ వల్లనే గావచ్చు అన్ హెల్ది ఫు. డ్డు వల
అంతె అంతె ఈ పెస్టిసైడ్ ఫుడ్ వల్ల పెస్టిసైడ్స్ ఎలా గొడుతున్నారు హెవీగా గదా పంట పైన పురుగుల్. లు అవన్నీ చావాలని. అవి చావడమేమోగాని మనుషులకెఫెక్ట్ అయ్ తుంది. చాలా ఎక్.
అవి చ అవి యాన్ పోతాయనంటే వాటి వల్ల మనకెఫెక్ట్ అయ్తాంది.
మనక్ చాలా ఎఫెక్టయితా ఉంది ఔను.
ఉమ్ చూడ మర్ పెంచుతర ఏమన్నా మీరింట్లో. గానిగ్గేదన్న చిన్న చిన్నగా కారీ లీవ్సు అట్ల.
అట్లేం లేదండి ఇంక అంత వరుకైతే అంతా చిన్న చిన్న వ. టే ఇంక అమ్మ వాళ్ళింట్లో పెడతరు అమ్మ వాళ్ళింట్లో ఉన్నప్పుడు పెడ్తా అట్ల.
ఆ ఇప్పుడే ఇప్పుడే. చిన్న చిన్న కుండీలట్ల దీస్కచ్చి ఏది ఏది కాకపోయ్నా కొంచెం ఇట్ల కొత్తిమీరి మెంతి అట్లేమ్ బెట్టరా.
రెంటెడ్ హౌస్ లో ఉంటాం కాబ టి కొంచెం ఎ ఎండ అనేది పడకా మొక్కలు మ్ ఎదగట్లేవు. దాని వల్ల ఇంక్ కా
మళ్ళ ఈ రెంటెడ్ హౌస్ అంటే ఆ కుండీలటు మోసుకోపోవాలె ఇటు మోసుకపోవాలె మళ్ళ కొందరూ ఓనర్సేంటంటే ఇష్టపడరు కు. కుండీలుంటే కచ్చుక టైల్స్ కరాబయ్ తాయని పెట్టనివ్వరు. అట్ల కూడుంటరు ఓనర్సు నేను గుడా ఆ కాదా. మనకు నచ్చిన. టుండచ్చు నచ్చినట్టు వెట్టుకోవచ్చు.
ఔను ఔను అందుకే ఇంకా చేసా ప్లాన్ జేస్ త్యాను తులసి మొక్కతో సహా ఉండట్లే ఎక్కువ సన్లైట్ పడక
అయ్యో సన్లైట్ కంపల్సరీ ఉండాలి
ఆ మొక్కలు ఎదగట్లేవండి అందుకు కే ఇంకా నాకు ఇ ట్రైస్ పోయింది ఎన్ని చాలడ్ ట్రై చేసిన ఇంకా ఓన్ హౌస్ అయ్యాక పెట్టుకుందాంలే మన ఆశలు కోరికలున్నీ అనేసి ఇంకా మన చి వెబ్ ప్లేస్ లో మనకు నచ్చినట్టు మనకు నచ్చిన మొక్క ఇంకా మన ఇష్ట రాజ్యం అప్పుడు మన ఓన్ హౌస్ అయితే
ఇంటారు కాబట్టి వాళ్ళు కొంచె హెల్తీగా ఉంటారు
ఉ ఏముందండి ఇప్పుడు సోరకాయ తీ గా బీర తీగ అని ఏదో ఒకటి వస్తానే ఉంటాయి చిక్కుడు తీగ మనలాగా ఇప్పుడు కూరగాయలు వస్తేనే తీసుకొని వండాలిన్నట్టు కాకుండా కోసుకుంటారు ఫ్రెష్